ఆ
హలో
వినిపిస్తుందాడి
ఆ వినిపిస్తుంది
బావున్నారా
ఆ బానే ఉన్నాం మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నామండి
అన్నదిన్నార
ఆ తిన్నామండి ఇప్పుడే
ఏం కర్రీ
ఈ రోజా అండి ఈ రోజు అవసంతకాయ చేసినామండి
ఆహా
అవునండి
ఇంకా ఏం చేస్తున్నారు
ఇ ఇప్పుడే భోజనాలు అయ్యాయి
ఉ
ఇగ పడుకోవాలి ఇక
ఆ వర్షం పడిందా అండి అటు
ఆ లేదండి పర్లేదండీ
ఇక్కడ కూడా పడతలేదు
అవునా
బాగా గాడిపో వస్త గాలిలు వత్తన్నాయి అని వర్షం పడతాలేదు
అవునా అండి
ఉ మీ దగ్గరా అంతేనా
మా దగ్గర కూడా అంతేదండి వెదరు గాల వస్తుంది బాగా తిన్నారాండి మీరు
ఆ తిన్నామండి ఇంతకుముందే
ఏం కర్రీస్ అండి
పప్పు కందిపప్పు చారు
కందిపప్పు చారా అండి
ఆ ఏమన్నా జరగాయా పండుగలు ఈ మధ్యలా మీకు
పండగలంటే ఈ మధ్య ఏం జరగలేదండి అంటే మేము ఇంట్లో దేవునివి చేసుకున్నాము. వా మా ఇంటి దేవుడు అని చెప్పేసి పెద్ద ఎవరో దేవునికి చేసుకున్నామండి
అవునా
అవునండి ఒక వారం రోలయితుందండి చేస్కొని
వారం రోజులు అయితుందా
పండగలా అనిపించింది అంతే అండి
ఆహా అంటే ఏమేం చేస్తరు ఆ దేవునికి మీరెట్లా చెషిర్రు చెప్తారా మాకు కొంచెం
ఆ చెప్తనండి ఇగ మాకు అత్తమ్మ వాళ్ ళ్ళ ఇంటి దగ్గర పెద్దయారు ఉంటదండి.
ఆ
ఇగ అత్తమ్మ వా ఆ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ ఇగ వాళ్ళత్తమ్మ వాళ్ళ నుండే వాళ్ చేసుకుంటున్నారట
ఆ
ఇగ అట్లా ఆ వాళ్ళ తరపు నుం వాళ్ళ తరపు నుండి చేసుకుంటున్నాము
ఆ
పెద్ద ఎవరంటే కొలవడానికి వాళ్ళు డబ్బులోళ్ళు వస్తారండి
ఆహా డుబ్బులోళ్ళు వస్తరా
బులోల్లస్తారు వచ్చి ఇగ గద్దె పాత గద్దె ఉంటది కదా అండి అక్కడ కూర్చొని ఇగ గద్దె కడ కూర్చొని కథ చెప్పుతారు. అమ్మవారీ కథ దుర్గమ్మవారి కథ చెప్తారండి ఇగ అమ్మవారు ఎట్లా పుట్టింది ఎట్లా ఉన్నది అవ న్ని చెప్తారు కానీ కొంచెం అల్లా లాంగ్వేజ్ మనకార్థం కాదండి.
అవునా
అళ్ళ లాంగ్వేజ్ కొంచెం వేరే వస్తది.
హ్మ్ హు
చెప్పిన తర్వాత ఇగ మళ్ళీ అక్కనుండి పుట్ట బాంగారికి వెళ్ వెళ్తారండి అమ్మవార్ దగ్గర కథ కొంచెం మేల్కొల్పు చేసినట్లు చెసి
హ్మ్
పుట్ట బంగారిక్ వెళ్తారండి పుట్టకాడికి వెళ్ళీ ఇగ మేమైతే పుట్టకాడికి వెళ్ళాము ఇట్లా వా వాటర్ కూరాల్ అని చెప్పేసి మూడు బిందల్లలా వాటర్ పట్టుకుంట్రు అండి ఒక బోరింగ్ దగ్గర బావుంటే బావి బోరింగ్ ఉంటే బోరింగు
ఆ మరి మీ ఇంటి వాళ్ళే వెళ్తారా ఇంకా వేరే వాళ్ళు వస్తారా బంధువులు ఇట్లా మరి అంత మంది ఉంటారా నీళ్లు అవి తీసుకోవడానికి
ఆ ఉంటారండి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి బంధువులు
ఆ
ఈ చుట్టుపక్కల అందరు బంధువులే ఇట్లా అందరు బావలు ఏమో అందరు మా తోటి కోడళ్లు
అ
ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి
అవునా అండి
ఇక మళ్ళా ఆ చుట్టాలని అందరినీ పిలుచుకుంటాం కదండి
ఆ
వాళ్ళు కూడా మొత్తం ఒక ఇరవై మంది దాకా వస్తారండి ఇక ఇట్లా ఆ పెద్ద పండుగనేేనండి
ఆ
ఇట్ల ఒక ఇరవై ముప్పై మంది పుట్ట బంగారు కాడికి వెళ్ళాం ఇక బోరింగ్ కాడ అక్కడ అక్షింతలు వేసి పసుపు కుంకుమలు వేసి ఇట్లా కూరళ్లు పట్ వాటర్ పట్టుకొని వెళ్ళామండి ఇక వెళ్ళిన తర్వాత పుట్ట పుట్ట చుట్టూ తిరుక్కుంట వాళ్ళు పాడుతరు
ఆ
ఆ పుట్ట చుట్టూ ఒక మూడు రౌండ్లన్నా ఐదు రౌండ్లన్నా వేస్తారండి
ఆ
వేసివాళ్ళ కథ చెప్పుకుంటూ పాడతారండి పాడిన తర్వాత పుట్ట పైన వాటర్ పోసి పసుపు కుంకుమలు వేసి అందులో ఒక నిమ్మకాయ కోడిగుడ్డు ఇక నాగరాజు ఉంటారు కదండి
ఆహా
నిమ్మకాయ కోడిగుడ్డ అన్ని వేసి కొబ్బరికాయ కొడతారండి. కోట్టిన తర్వాత ఎవరన్నా దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి పల్లెటూర్లలో
ఆహా
వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి దేవుడు వస్తదండి ఇక దేవుడు వచ్చేసి ఏమన్న ముచ్చట మనకు చెప్పేది ఉంటే చెప్తది అన్నట్టు.
ఉ
ఏం చేసినమా ఎట్లుంది ఏమన్నా మర్చిపోయినామా ఏంటి అన్ని ఇక అమ్మవారు చెప్తది అన్నట్టు వచ్చి.
అమ్మవారు ఒక ఒకరి మీదికి పూనుకమయి మీకు అన్ని చెపుతుంది
ఆ మాకన్ని చెప్తదండి
ఆ
ఇక అది చెప్పిన తర్వాత ఇక అప్పుడు ఒక ఐదుగురు ముతైదువులు నీ ఇష్టం ఎవ్వరైనా ఐదుగురు వాళ్ళు మట్టి తవ్వుతూ ఉంటే సబ్బులు బట్టి ఐదు దోశలు ఐదు దోశలు ఇట్లా తట్టలు కొంచం పోవుతాం కదండి మేము బేషన్లు అందులో మనిషికి ఐదు మనిషికైదు మనిషికైదు దోసీల్లు వేస్తారండి పుట్టమట్ట
ఆహా
పుట్ట మట్టి వేసిన తర్వాత ఇక వాళ్ళు అన్ని కోడిగుడ్డు నిమ్మకాయ పెట్టేసి మన మిగిలిన వాటర్ మొత్తం పుట్ట మీద పోసేసి ఇక వచ్చేస్తామండి అక్కడ నుండి మళ్ళి ఆ క కథ చెప్పుకుంటూ అమ్మవారిది దుర్గమ్మవారి కథ చెప్పుకుంటూ వచ్చేది వచ్చేది అనుకుంటే ఒక కథ చె కుంటూ రాంగ రాంగ మధ్య మధ్యలో ఆగి ఇట్లా కోడిగుడ్డు నిమ్మకాయ తింపుతారండి మరి వాళ్ళ అలా నువ్వు దేవుళ్లు ఆపుతాయా మరి ఇంకా వేరే ఏదైనా ఆపుతాయా తెలవదు
అవును వాళ్ళది వాళ్ళకు ఉంటది
అవును కోడిగుడ్డు నిమ్మకాయ తింపేసుకుంటూ ఇట్లా వస్తారండి
ఆమ్
ఇక అట్లా వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గరకు వచ్చినాంక ఇంట్లో లోపల పిల్లట అప్పుడు ఇట్లా దిష్టి తీస్తారండి అన్నము వండి అన్నం తోని దిష్టి తీస్తారండి
ఆ లోపలికి
ఆ లోపలికి నీళ్ళు చల్లి ఇంట్లో కాళ్ళకి నీళ్ళు ఆరగిస్తారు
ఆమ్
హర ఇచ్చి లోపలికి తీసుకెళ్తారండి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర కథ చెప్పుకు ఉంటూ మనము తీసుకు వెళ్ళినప్పుడు పుట్టమట్టి ఉంటది కదాండి ఆ పుట్ట మట్టి మంచిగా నీట్గా చేసి జలెడబడతారండి
ఆమ్
జల్లెడ బట్టి మంచిగా స్మూత్ గా అయినాక మట్టి మంచిగా మనం ఇక్కంచి తీసు నిన్న వాటర్ ఉంటాయి కదా అండి
ఆ
అదే వాటర్ పోసి పిసుకుతారండి మట్టిని మెత్తగా వి పిసికి ఇక అమ్మవారిని తయారు చేస్తారు ఒక విగ్రహం రూపంలో అవునండి అంతా నైటే జరుగుతదా అండి
ఇక మీరసలు నిద్రపోరు కావొచ్చు ఆరోజు
అవునండి నిద్రబోము
అవునా అండి
ఇగ పెద్దయవారు గద్దె వేస్తారండి
ఆ
ఇగ అందులో మనం పెట్టటిటి ఏమన్నా ఉంటే గద్దెకు పెడతారు వాళ్ళు పాత వేమన్నా ఉంటే పాత గ ద్దె తీసి అందులో ఉన్నవన్ని తీసి మనకిస్తారు
ఆ
ఇచ్చేసి మళ్ళా కొత్త గద్దె కొత్త మట్టి తోటి పుట్ట మట్టి తోటి కొత్త గద్దె వేయంగా మళ్ళా మనం ఏమైనా కొత్తవి ఏమన్నా కొనుకొచ్చినయ్ ఉంటే గద్దెకు పెట్టి అమ్మవారి గద్దెస్ సరండీ
ఆహా
వేసినా తర్వాత ఇక వాళ్ళ కథ వాళ్ళు చెప్తూ ఉంటారు అన్ని పసుపు కుంకుమల తోటి అలంకరిస్తారు గద్దెని
ఆ
అలంకరించేసి ఇగ పైన తొట్టిలాగా కడతారు అన్ని రింగులు రింగులు కట్టేసి మే మా న్నింగ్ ఇట్లా అమ్మవారికి పూరీలు గారెలు చేస్తామండి తీయటప్పాలు
అయిపోద్దున్నె యేస్తారా అండి
చేస్తామాండి ఇట్లా మధ్యాహ్నం ఇగ వాళ్ళస్తే ఇగ మళ్ళ పనిగాదని చెప్పేసి చేసి పెడతాము ముందే
ఆ
ఇగ అవీట్ల దండల్లాగా కుచుతారండి అమ్మవారి తొట్టి చుట్టూ ఇట్లా నిమ్మకాయ గారప్ప పూరి అన్ని వేసి ఇట్లా అమ్మవారు చుట్టు కుట్టి ఇగా అలంకరించుతారు తొట్టిని
ఆహా
ఇక అలంకరించి వాళ్ళ కథ చెప్పుకుంటూ ఆ తొట్టి ఊపుతారండి
అవునా అండి
ఆ ఊపుకుంటూ ఇగ అమ్మవారి పొగ వేసుకుంటూ తొట్టి ఊపుకుంటూ పొగ వేసుకుంటూ ఇగ వాళ కథ వాళ్ళు చెప్తారండి
ఆహా
ఇయలా తెల్లారేదాకా చెప్తారండి ఐదుగంట్ల వరకు చెప్తారు
అవునా అండి
ఇ అయిదు తర్వాత ఇగ మనల్ని మొహాలు కడుక్కోమంటరు కడుకున్న తర్వాత ఈ అమ్మవారికి ఇగ ఇట్లా మనం పోతూ మేక పోతు కోస్సామండి
ఆ మేకపోతు కోస్తార అండి అమ్మ వారికి
ఆ అవునండి పెద్ద వరకు ఇగ పోతే కోస్తారంట
అవునాండి
మేకపోతు ఇగ కోసేసి హారతిస్తారు హారతిచ్చినాక మేకపోతుని కోస్తారు
కోసి ఇగ అది ఇట్లా అమ్మవారు సర్వేస్తారండి ఇంటి పైన
ఆహా మాకిట్ల జేయరండీ
అవునా అండి
బాగా చెప్పారండి మాకిలాంటివి జరిగయి గావట్టి మాకేక్కువ దెల్వది
ఆహా
చాలా బాగా చెప్పారండి సరే అండి బాయ్ మరి
క్యాండీ